ఓ హలో హలో
హాయ్ అండి
హలో ఆ హాయ్ బాగున్నారా
హలో
హలో ఆ అరి అరి
ఆ బాగున్నామండి
మీరు ఫోన్ చేస్తే ఇంతముందు లిఫ్ట్ చేయలే ఒకటి పోయింది నాది
అవునా నాకు రాలే మరి ఫోన్
ఆ లిఫ్ట్ చేయాలే మీరు రేటింగ్ అడిగింది ఇగ ఒకటి పోయినట్టే తిన్నారా అండి
ఆ తిన్నమండి
ఆహా ఏం కర్రి చేస రెం తిన్నారు
నే నేను ఈరోజు కందిపప్పు ఆ అండానమ్
ఓకే ఓకే ఓకే బయట ఉన్నారా
అవునండి
ఆహా హ గ్యాస్ ల ఇబ్బంది బాగా ఉంది ఎట్ల ఏంది పరషన్ ఉంది
అవునండి
లాక్ డౌన్ అంటున్నారు మళ్ళీ
ఎట్లానోనండి పరేశాని ఉంది బై
ఆ అదే గద లాక్ డౌన్ అంటే మన వైరస్ ఉంటే లాక్ డౌన్ ఉన్న మంచిగుంటది
అవును ఇప్పుడు ఏదో వస్తుందట కదా
వస్తాలేదు అనేసి అంటే అందరు స్ట్రాక్ అనేసి ప్రతి ఒక్కరు నింపుతున్నారు
అవునవును కానీ డబ్బల్లా వేస్తాలేదట ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి అంతే
అవును అంతేనా
అంతేనండి ఇప్పుడు మా పక్కటయనే ఓతండు పోయిలైతే చెప్పిండు మ్మ్ ఇ
మంచి పని చేస్తున్నావ్ డబ్బల అయితే మరి పైస లున్న వాళ్ళు డబ్బలలా తీసుకస్తారు
అవును అయితది అందుకోసమే డబ్బలా ఇస్తలేదట ఇంకా డబ్బల్లో తీసుకోపోయి మేం చేసుకుంటారో అది కూడా పరేశానియ కదా
అమ్ముకోవడం
అమ్ముకోవడం తగల పెట్టడం కొట్టడం వేస్తరూ ఎవరైనా
అవును అవును ఇయాల రేపు మంచిగా లేదు మనం అవునండి
అవును
ఈ గ్యాస్ సమస్య ఈ సమస్య ఎగుమతి దిగుమతి లేదు అనేసి అంటున్నారు ఎలానో ఏమో అర్ధం కావడం లేదు ఇప్పుడు ఎట్లా అంటే అది ఉంటదో అది ఇబ్బంది ఉండదో తెలీదు కాకపోతే అది అయిపోతది అనేసి ఒక పూకార్లు చేస్తున్నారు యూట్యూబర్స్ ఇన్స్టా
ఏం అవునండి అవునవును
దాంట్లో భయం ఎక్కువుంది
ఆ అట్లానేది
హు
అ
అది బంద్ అయితదా, బంద్ కాదో అసలు అది బైక్ మొత్తం ఉంటదా లేదో తెలిదు. కానీ అది ఉండది అనేసి అంటే ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు.
అవునండి.
ఉ మీరు ఎట్లా అండి గ్యాస్ అది స్టాక్ పెట్టుకున్నారా. పెట్రోల్ కానీ అండి.
మాకు గ్యాస్ ఉన్నది. అయాన్ బుక్ చేసి పెట్ కోంటామండి.
పెట్టుకున్నారా మరి
అవునండి. ఆ బుక్ అయిందండి ఇప్పుడు ఒకటి నెల మొత్తం అవుతది ఇక నీ నిన్ననే చేసినం. అయితే రెండు మూడు. రోజుల్లో అయితది. ఇప్పుడు పసుపు లాగా లేదు కదా అండి. ఫస్ట్ టైము బుక్ చేస్తేనే వెం.
ఇప్పుడు గ్యాస్ ఎక్స ఏక్సట్రా ఉన్నోళ్లు బుక్ చేస్తారు. లేని వాళ్ళు ఎలా చేస్తారు.
అవునండి, మాకు లేదండి మాకు ఒక్కటే ఉన్నదండి. ఇంకా మా అవునండి మా కాలనీ. ఇట్లా అందరిది వేరేది ఉంది, మాది వేరేది ఉంది అండీ.
ఆహాహా.. అవునా అండి.
ఆ ఏం లేదండి మేము. పొయ్యి మీదనే వంట చేస్తాం. మాకు ఇష్టము.
మరివంది లేదు అందు చేస్స్తారు మాకు ప్లేస్దండి ఆ మే మాకు ప్లేస్ లేదు. వండుుకు అట్లా కట్టెల పోయి పెట్టడానికి మాకు అట్లా లేదు.
ఉహు మా మాకున్నది కొంచెం ప్లేస్ అక్కడని పెట్టుకొని వంటది. చెప్పుకుంటామండి.
అవునా
మీకస్త అం దండి రెండు ఉన్నాయి
ఆ రెండు ఉన్నాయండి మాకు కు
అందుకోసమో ఒకటి ఉంటే ఒకటి సేఫ్ గా ఉంటది
అవునవును అదే అదే
ఇంకా మీకు ఎంత మంది పిల్లలండి
ఇద్దరు ఒక పాప ఒక బాబు అండి స్కూల్ కీ వెళ్తున్నారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కె నుంది
ఆ హ
ఆ
ఉ
ఇంకా మీకు మీకు
మా నాకు ఒక పాప అండి
ఆ హా మా హస్బెండ్ కూడా ఉన్నరండి
అవునా అండి ఎం చేస్తర్
అవునా డ్రైవర్ అండి అ ఏ పో అవునండి మీ ఆయన ఏం చేస్తరండి
మా ఆయన ప్రైవేట్ జాబ్ జేస్తడండి ఏదంటే అదే
ఆ హా హా ప్రైవేట్ జాబ్ ఆ
అవునండి
ఆ హ్ ఇది ఫస్ట్ నుంచి బంద్ అనేసి అంటున్నారు చికెన్ మటన్
ఏమో అండి అంత తెలవదండి
ఆ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి బందు
ఉ హ్ ఏదో వైరస్ వస్తుందట కదండి మళ్ళా లాక్ డౌన్ అన్ని చెప్తాన్రు
వైరస్ ఏమొస్తుందండి ఇది ఎగుమతి దిగుమతి పరీక్షణ ఉండదు కాని వైరస్ ఏముందండి
అవునండి ఇప్పుడే విన్నామండి ఏదో వైరస్ పేరు ఉన్నది ది అది వస్తుందట అందుకు కోసము మళ్ళా లాక్డౌన్ పెడతారట
హ
హ అకా
అదే కదా పరేేశాన్ ఉందిడిలా ని అంటున్నారు మటన్ చికెన్ బంద్ అంటే మా ఇంట్లో డే బై డే డే బై డే ఆ ఆ రేట్లు పెరుగుతున్నాయి ఆట అండి రేట్ ఇట్లు ఫోర్ హండ్రెడ్ కి కేజీ ఉందండి ఇప్పుడు చికెన్ తీసుకొచ్చినమ అయితే
పోరా ఇది
ఉండలే మ డి అది అలవాటు అయింది
అవునండి మా ఇంట్లో కూడా అట్లనే అండి మా మాయనే నిగ్గుడనీ ఒక బుక్ అవ్వపోతుందండి
ఇప్పుడు మా ఆయన తోటి పాటు మాకు కూడా అలవాట అయిందండి నీజు తింటేనే ముద్ద పోతాంది
అవునండి తింటామండి
ఎట్లాన్నాేమో అండి అర్ధంట లేదు మీ అయినా ఎట్లా డే బై డే తింటారా డైలీ తింటారా
అవునండి డైలీ తిన తినరు డే బై డే వండితే ఇక ఆయనకి ఉంట పది కొంచెం కొంచెం మంచి పె అవునండి బాగా పప్పు అయినా కావాలి టమాటా అయినా గాల కతం వేరే వెజిటేబల్స్ సేమ్ తినారంండి యాభై తిన్నాడు
హాహా ఓకే ఓకే పాప స్కూల్ క వెళ్తుందా అండి
లేదండి మా చిన్న పాప అండి
స్కూల్ కి వెళ్తున్నారా మీ పాప గారు అది ఏమంటారు ఎల్పిజి గ్యాస్ పర్సల్ బ ఎల్పిజి గ్యాస్ గురి ప ఉన్నది ఎట్లానో ఏమో మిసైల్ పడుతున్నాయి అక్కడ మిసైల గురించి ఏమైతుందో ఏమో అసల్కి ఎవరెవరి మీద పడుతు అక్కడ మా సిస్టర్ ఉంది అక్కడ ఖతార్ లో మా సిస్టర్ గారు ఉంటారు
అవును
ఎగువ దిగువ విమానాల కూడాడా విమాన ఆశ్రమం కూడాడా మొత్త